హలో హాయండి ఎలా ఉన్నారు
ఆహ అండి బాగున్నాను మీ ఆ వినిపిస్తు ఉందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందిండి బయటకి వచ్చాను నెట్వర్కే లేదండి ఇక్కడ
అవునాండి
ఉమ్ భోజనం అయ్యిందా
ఆ అయిందండి మీది అయిందా
ఆ అయిందండి ఏంటి విశేషాలు
ఏం లేదండి చెప్పాలి భలే మేరే సాగుక్
అ
హలో హలో హలో హలో వినిపిస్తుందా అండి హలో హలో హలో హలో హలో హలో